స్తున్ దాన్నా
ఆ వినబడతంది ఇప్పుడు ఓచ్చిందా
వచ్చింది ఓపెన్ చేషే ఉంది ఏదో బ్యాకు మేను దగ్గర్కి పోతే రికార్డ్ వచ్చింది
ఆహా ఒకే
టాక్సీస్ అవ్వన్ అడుగుతుంది
అవునా
స్పీకర్ ఆన్ చేయరదా దీంట్లో
లేదుగా అసలు ఏం ఆప్షన్ లేదది
దానికోసమే చూతున్
కాల్ కట్టు జేయడం లిఫ్ట్ చేయడం ఇవి రెండా ఆ
కాల్ కట్ చేసి లిఫ్ట్ చేయడం అంతే ఉంటాదా
అదే ఉంది ఇగొ నా దగ్గర రెడ్ బటన్ ఒకటే ఉన్నది వేరే బటన్ లేదు ఇళ్ల
సేమ్ నా దగ్గర కూడా అదే అనిపిస్తుంది. పైనా పైన నే టైం పడుతుంది. ఏదో నేం బడింది మేఘన అని
అర్ధంగాలే
మేఘనా అని నేంబడింది.
ఉమ్ అదే అదే
దేన్ పైనా చేసినావు నువ్వు నీ పేరు పైన కాదా
ఉహూ నాయి లీవ్ ఉన్నాయి రిస్క్
దే టెన్ మినిట్స్ మాట్లాడాల
ఆ అవును అమ్మ ఎంజేతనావు మరి
ఏమ్ చేస్తాలే కాలీ
పెళ్లి చేసుకోవ మరిగా
పెళ్లి చేస్తకోవాలా నువ్వు చేసుకోమంటే చేస్తుంటా.
నేను చేసుకుంటా ఈ ఎండాకాలం చేసుకోవాలిగా ఇగా ఎండాకాలం పని పోకుంటే ఇంటికాడ టైం పాస్ అయితది
సమ్మర్ వద్దులే సమ్మర్ అయిపోయినాక చేసుకో ఎండలు కొడుతున్నాయి మేకప్ పోతాది
ఏ పోతే పోయి ఆయాన్ని పట్టించుకుంటరా
వేసుకుంటావా మేకప్ అసలు
నాకెందుకు
మరి మీ పాప పాప వేసుకుంటది కదా
ఆ వేసుకుంటే వేసుకొని నేను ఎందుకు వేసుకుంటా
మరే ష షైన్ అవ్వాలి ఫేస్ ఇట్లా డల్ అవ్వద్దు
షైన్ అయితది ఏమున్నది పది రూపాల ఫెయిర్న్ లవ్లీ వాళ్ళు తెచ్చుకుంటే అదే షైన్ కాదు ఏదో ఒకటి అయి
వా వేస్టే యి ఎంగేజ్మెంట్ అయితది కావచ్చు ఈ మధ్యలో
అవునా అన్ననేేనా
ఆ ఆయననే విశ్వకేతన్
ఏవంటారు
ఏమ్ అంటాలే అసలు ఈ మార్చి ఫోర్టీంత్ అవ్వాల్సింది ఉండే కానీ క్యాన్సల్ అయింది.
ఎందుకె మనీ ప్రాబ్లమా
ఉ మనీ ప్రాబ్లమ్ మా లేదు మామయ్య కి డబ్బులు రావాల్సింది ఉండే దట్టు లవ్ మ్యారేజ్ గాదా ఎట్లుంటారు ఇక పె పెద్దవాళ్ళు దిల్లు ఎట్లుంటాడో
ఇప్పుడు డబ్బులుయమంటారా
ఆ డబుల్గేమ్ ఏమ్ ఆడలే ఈయన అంతే అందరు అన్నయ్య లాగా ఉంటారు అనుకున్నాడు ఆయన అన్నయ్య లాగా మమ్మీ లాగా
అవునా ఇప్పుడు డబ్బులు ఏమైనా ఇస్తాలా నార్మల్గా నేన చేయడం
డబ్బులు అంటే ఎక్కడో ఇగొ అమ్మాయికి ల్ గోల్డ్
ఓకే
రింగ్ ఎంగేజ్మెంట్ రింగ్స్
అవునా
పెళ్లి పెళ్ళి ఖర్చు డబ్బులుం లేవు ఎక్కడో ఫ్లాట్ రాసిస్తా అన్నాడు ఆ ఫ్లాట్ ఒకటి అబ్బాయికి చైను బ్రేస్లెట్ పెడతారు కావచ్చు ఇంకా కరెక్ట్ డీటెయిల్స్ నా కూడా తెలువదు
అంతే పర్టికులర్ మనీ అయితేం లేదు
పర్టికులర్గా అయితే ఏం లేదు
అదే ఇప్పుడు మాడతారు కదా పదియాల ఒకటి రెండు అట్లానే ఏం లేదు.
ఏం లేదు ఇక పెళ్ళి అయితే చాలు ఫస్ట్ ప్రాపర్టీ అయితే పోతుంది బాబ్యకి
అర్థం కాలే
ప్రాపర్టీ అయితే ఏదో ఒకటి భవ్య పేరు పైన రిజిస్
అదే అదే అదే లే
తర్వాత ఏదైనా ఉంటే తర్వాత అప్పుడు టూ ఇయర్స్ బ్యాకే మాట్లాడు కొని ఉండే ఇది
నీకు ఇందాక ల ఏం చెప్పినా
అర్ధం కాలేదు
ఇందాక నీకు ఫోన్ చేసినప్పుడు ఏం చెప్పినా
ఫొన్ చేసినపుడు ఏం చెప్పాలే
ఆ ఉ అనుడు వద్దు పెళ్ళి పెళ్లి జరగదని చెప్పిన
వినలే కదా మరి నేను
పో చెప్పాలదా ఇప్పుడు
ఎవరి వో
అందుకేన్నా అనకు అన పేరు
ఆ పేర్లు పెట్టద్దా
ఆ
ఇప్పుడుతో ఇప్పుడు బొక్క నా అయితే
చూద్దాము మన ప్రయత్నం మనం చేయాలి
నీ వాయిస్ కట్ అయితున్నయి
ఆయిక్కడ ఊరు కొంచం దూరం ఉంటాయి కదా సరిగా ఎరు కాకుండా ఉ
ఎక్కడ అది ఎక్కడది
ఇటు సైడ్ ఒక ట్వంటీ కిలో మీటర్స్ ఉంటది
నేను మా మర్చిపోయి ప్రనౌన్స్ చేసినా కదా మరేం కదా
ఏం కాదు చూద్దాం అరే మన మనం మనం చెయ్యాలే తర్వాత ముచ్చట తర్వాత
ఆల్రెడీ ట్రై చేసినావు ఏమైది ఎట్లా
నేను చేయలేదు ఆమె చేసింది.
వచ్చినాయా మరి అంటే నీకు కూడా వస్తాయి కదా
ఆ వేరేట వేరే అయ వచ్చినినయి ఆమెకు ఈసారి ఇది ఈ టాస్క్ వచ్చింది అన్నట్టు
అంటే ఎన్ని టాస్కులు ఉంటాయి ఇందులో
తాపాకోటి ఇతరు
అవునా ఎట్లా తెలిసింది యాప్ మరి వాళ్ళకి
ఆ సు ఒక అక్క చెప్పింది
అక్క చెప్పిందా
హ్మ
నువ్వు ఇదే ఫస్ట్ టైమ్ ఆ ఆల్రెడీ
లేదు ఇపుడే
ఇదే మొదటిసారిగా నేను వినియోగిస్తున్నాను
ఏం ఏమి ఇస్తున్నావ్
ఇస్తారా
వినియోగిస్తున్నావా
అవును
మీ వాయిస్ బాగా బ్రేక్ అయితుంది బ్రేక్
అది
సిగ్నల్ లేని ప్లేస్ లో ఉన్నట్టున్నావు నువ్వు
ఏముంటాయి చ ఊరు కొంచెం పాతకాల పూరు మధాడే దగ్గర ఉంటది కాబట్టి కొంచెం మంచుగుంటాడే
మనకన్నీ అవైలబుల్ గానే ఉంటాయ్ కదా
అర్ధంగాలే
మనకన్న అవైలబుల్ గానే ఉంటాయి మనుషులు కాకుండా
ఆ దగ్గర ఉంటాం కాబట్టి అన్నీ మంచుగుంటెయ్ అద అందరికి ఉండదా వాళ్ళ తక్కట్టు వాళ్ళకు
ఏం కర్రి మీది
బెండకాయ కూర
మాది అడగవా మరి
మీదేం కూర
మాది సోరకాయ బాటిల్ నెక్
బాటిల్ కార్డ్
బాటిల్ నెక్ నాట్ కార్డ్
అల్లు బాటిల్ కార్డ్ నే అంటారు కదా అది
ఎవరు వాళ్ళు మూవీలోనా
ఆ మూవీలో బాటిల్ కార్డ్ అంటరు
హ్మ బిట్టర్ గార్డ్ బాటిల్ గార్డ్
ఏ ఇగ హ్మ్
ఇంకేంటి విశేషాలు
ఏ త మరి అయిపోయిందా బట్టలు పిండుడు
బట్టలు వాషింగ్ మిషనే పిండుతది నేను కాదు
అదే అయిపోయింద అదేనాని
అయిపే టూ రౌండ్స్ అయిపోయినాయి నెక్స్ట్ రౌండ్ ఏద్దామంటే కరెంట్ పోయి వచ్చింది తర్వాత ఆరేయడానికి ప్లేస్ లేదు
అరేయ్ ఇప్పు కొత్త కొత్తనాయేమో అవి కూడా ఉంటాయి కొంచెం అలానే అరెసేద్
అరెస్తది కొన్ని మడత పెట్ మడత పెట్టి ఐరన్ చేసి కూడా ఇస్తది
అదెంతజో
అదాన్ బానే ఉంటదిగ
ఓ అన్నకు లేకుంటదా
మే బి మరికంత బద్దకం అయితే ఎట్లా మనుషులకి ఈ కారేసుకోలేనంత
ఉండాల అయి అన్ని ఏసుకోవాల కొంతే సగం సగం అసలు బర్టలే పిండుకోవాలి మంచిగా ఉంటది ఈ మిషన్ అనివెట్
అవును బయట్ తీకుంటేనే బాగుంటది అంటే కొన్ని టైమ్స్ బైటనే బెస్ట్
ఆ మంచి మంచి పాడైపోతాయి అల్ల
జీన్స్
రఫ్ అయితే ఇంగ దాంట్లే
మ్మ్
యు పట్టు చీర అలాంటియి ఆడేసేయ్యాలా
డ్రై డ్రై అయితాయి బాగా పాడైపోతాయి
అ
డైలీ యూజ్ చేసేటియ్ తక్కువ టైం పెట్టి ఏస్తే ఏం గాదు
ఆహా
అట్లయితే ప్రాబ్లమ్ ఉండదు
ఏమో
కొన్ని స్టెయిన్స్ ట్టయితనే పోతయ్ వాషింగ్ మిషీన్ లో పోవు
గయన్నీ పిండే అంత మా అమ్మకు లేదు గాని మంజా పిండుకుంటాయే ఇప్పుడది పిండాలన్ టే అది గొణాలంటే దానికన్నా ముందు వాటర్ అంత పెట్టి
అవును కంపల్సరి పెట్టియాలే మరి
అహా అది పెట్టకపోతే మళ్ళా అదొక సావు ఉంటది
అవును కరెంటు ఫిట్టింగ్ కరెంట్ ఫిట్టింగ్ వాటర్ ఫిట్టింగ్ అన్ని పెట్టి పైపులు సెట్ జేషి
ఆ అట్ల చేస్
మ్మ్ వస్తది లేదంటే మల్ల కష్టమే
లేేగదుగానుంటది
అయినా అట్లేముండదు ఇప్పుడు ఒక బోర్డు పెట్టి ట్యాప్ ఉన్నా చాలు ట్యాప్ ఉన్నా ఇప్పుడు ఆ వాషింగ్ మిషిన్ అది పెట్టడానికి ప్లగ్ ఉంటది కదా
అవు మళ్లీ జేస్తా ఆగు
ఆ ఓకే